హలో హలో ఏం లేదండి ఖాళీ ఉన్నను మీరు
నేను కూడా కాలిగనే ఉన్నా అండి
మాకు ఒక శుభలేఖ వస్తే సదువుతున్నానండి
అవునండి
ఉమ్ పెళ్ళుందండి మాకు
హలో
వెళ్ళ వెళ్ళాలి పెళ్ళి ఉందండి
పెళ్ళి ఎక్కడండి
షేత్యేస్రం ఫంక్షన్ హల్ అండు
ఏ ఊరండి
మా ఊరు పక్కనేనండి
ఇక్కడ కే సముద్రమా అండి
కాదండి ఇక్కడ మా ఊరు పక్కనే
అ ఎప్పుడు పోతురు అండి మరి
రేపు వెళ్ళాలండి రేపు మార్నింగే ఏళ్ళాలి
అందరు పోతారా పిల్లలు మీరా ఒక్కరా
ఓన్లీ నేను ఒక్కదాన్నే పోతానండి మా పిల్లలు స్కూల్ కి వెళ్తారు. మా హస్బెండ్ పనికి వెళ్తాడు నేను పెళ్లికి కెల్తాను
హ్మ్
అందరు వెళ్ళాలంటే వర్షాలు పడతాన్నాయి అంతా చికాకు ఉంటదండి. అందరితోని పెట్టుకోలేం ఆ వర్షాలు బాపడతానయండి
వర్షం వచ్చిన ఏళ్తారా అండి మీరు
నేనొక్క దాన్నే కదండి గొడుగు పెట్టుకొని ఏట్నో అట్ట పోతనే ఉంటా
ది చిట్టాలా అండి మరి
ఆ దగ్గరి సుట్టాలు
ఏమో వాళ్ళ కిందికెళ్లి వస్తారా అండి మరి
వాళ్ళు కాదండి మా ఫ్రెండ్ అండి
ఆ
మా ఫ్రెండ్ అండి
మీ ఫ్రెండ్ వాళ్ళ
హ్మ్ వెళ్ళాలిగా ఫ్రెండ్స్ అన్న అప్పుడు మా నా పెంటికి వచ్చిరండి.
నార్మల్
ఆ క్లాసువొళ్ళు ఏం జేత్తరంటే పెళ్ళిళ్లు అయితేయిగా అబ్బాయి పెళ్ళిళ్ళందరికీ అబ్బాయిల అందరు కలిశి ఒ ఫ్రిడ్జో, కూలరో, ఆ వాషింగ్ మిషును ఇట్లాంటి కొని ఇచ్చుకుంటరండి. లేడీస్ పెళ్లి అయింది అనుకో ఒక గిఫ్ట్ మన వినాయకుని బొమ్మ గిఫ్ట్ ఉంటాంది క త్రీడి అది జెపిచ్చుకొని పట్టుకొని వత్తారండి మా ఫ్రెండ్స్ తెలివి అట్లుంటదండి.
మీరు తీసుకుపోతారాండి మరి
నేను వాళ్ళ దాంట్లోగేలవనండి ఎందుకంటే నాకు ఒక ప్రేమ్ తెచ్చిరండి నేను కూడా ఆ ప్రేమ పట్టుకొని పోతానండి.
సపరేటా అండి
వ్మ్ వాళ్ళు ఫ్రిడ్జ్లు మళ్ళా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా గోనిచ్చుకుంటారండి బాయ్స్ బాయ్సు గర్ల్స్ నల్లా కల్పరండి
ఉ
ఉమ్ గర్ల్స్ గర్ల్స్ ఓ గర్ల్స్ ని అల్లా కలిపి మాకు బెటర్ అండి అట్లా వాళ్ళు వాళ్ళు యుసుకుంటారు అయితే బాయిస్ వచ్చిర్రు కదా అని ఫ్రేమ్ పట్టిచ్చుకోని జే ఇం కలిసి ఉండరం కలిసి ఒక ప్రేమ్ కట్టించుకొని పోతాంది
అ
పోయినప్పుడు డిన్నర్ చేయకుండా ఉంటారండి
వస్తాదా సాలరీ వస్తాదా అంత డిన్నర్ చేసి వస్తారా కాళిగా వస్తారా
కాళిగా ఎందుకు వత్తారండి
కొంతమంది వినరు కదా అక్కడ మీరు వింటారా మరి
తినికుండా వస్తారా అండి పెళ్లికి పోయినప్పుడు తిన నవుడు పోవుడు ఎందుకు
తినడానికే పోతారా అండి ఇంటికి
ఎవరు లేకుంటె వాళ్ళు ఎడుత అంటే ఎడత సుత్త వుంటా
అంత దన్న వ లేకుంటూ వస్తారుగా కానే
అంటిగా తినాని వాళ్ళు ఉంటారు కదా అళ్ళు తినకుండా వత్తరు ఇక రావలిసినా టైమ్ రావాల్సిన టైమ్ వత్తె మేమ్ కూడా అట్నె వత్తం అండి తినాల్సిన టైమ్ ఉంటే తింటాం
మీరు తింటారా అండి నాన్ వెజి
ఆ తింటా అండి మీరు తిన్నారా
తింటాం అండి మేము కూడా
మాకు నాన్ వెజ్ పాణాం అండి మూడు నాలుగు రోజులకు ఒకసారి ఉండాలి
అవునా అండి
రోజు తిచ్చినా తింటాం మేము
ఆహాహా
ఆ
కొన్ని
ఇంకా మీకు చెట్లు ఏవేం చెట్లు పెట్టారండి వర్షాలు పడతన్నాయిగా
ఇప్పుడు ఏం చెట్లు పెట్టలేదండి అవి చిక్కుడు గింజలని పెట్టినామండి ఇన్ని
ఆ
గంగోర గింజలు జల్లినం కోన్ని
ఆమ్ ఆమ్
ప దొండ చెట్టు అక్కడ రుతుమి ఇస్తే అది తీసుకొచ్చి పెట్టినాం
ఉహుమ్ ఇక అన్నీ కూరగాయలు చెట్లే పెట్టారు
కూరగాయల చెట్లు పెటిన్నామండి
నేను ఎమో పూల చెట్లు పెట్టినా తమర చెట్టు ఒక పోదిన చెట్టు మేము కొబ్బరి చెట్టు పెంచుతున్నామండి మా ఇంట్లో చెట్నీ కండి మా కొబ్బరి చెట్లు తెచ్చి చానా రోజులయితాంది కాని అవి అట్టనే ఎదుగుతా వున్నాయి భూమిలా పెడితే పాపం తగులుతది అటా అండి
ఎవరు అన్నారండి
ఏమోనండి మేం పెట్టట్లేం మరి మాకు భయంమయతంది
ఆవునా అట్లు ఉంటేనే మంచిగా ఉంటది అట్లాన్ని
ఆ ఆరోగ్యంగా ఉంటయి అటా అయి ఆరోగ్యంగా ఉంటాయి అటా అవి
అవునా మారి కాస్తయాత్న అట్నే
ఆ
అట్లా ఉంటే కాస్ట్ అట్నా
ఏమోనండి ఇగ అయన్నీ తెలవుదు మనకు
మరి ఎట్ల కాయలనీ కొనుక్కొచ్చిర్రా ఎట్లా అట్లనే
కొన్నామండి ఒక్కొక్ కటి ఆరువందల్ ఆరువందలు పెట్టి కోన్నామండి మేము, హ అసలు పెట్టుడె లేదండి నాకైతే చికాకులెత్తంది.
మీరు బెట్టకపోయిరండి మరి తోమి
గయి పెట్టొత్తె చిన్న చిన్న చెట్లంటె పెడతం పెద్ద పెద్దయి ఇంత లోతు తోవ్వాలె చెయ్యాలె, మనకి ఏడన్న అత్తదండి లేడీస్ కి ఆడొళ్ళకు మీరు పెడతరండి పెద్ద పెద్ద చెట్లన్నీ?
పెడతామండి మేం పెద్ద పెద్దయి గుడ
పెడతరా నాగట్లా ఏం చయన్ దోమాలె చెయలే ఇయన్ని ఇంగ పెద్ద ప్రాసెస్ అని ఈ నేను అట్నే ఉంచుతాను, మా ఆయన అట్నే ఉంచుతాండండి. మాకు ఒక తాత ఉన్నాడండి, ఆ తాత పెట్టన్న తాత గుడ పెడతలేడు.
మీ ఆయనను కాలిగున్న రోజు పెట్టాండి పెట్టానండి సరే
అసలు ఖాలీగా ఉన్న రోజు నా మాటే వినరండీ.
ఆ
ఉన్నదే ఈయాల ఒక్క రోజు, ఈయాల ఒక్క రోజైనా నా మెదడు దినకు అని అంటరండి.
ఉమ్
ఉమ్ ఇగ అట్ల అన్నప్పుడిగ ఏం చేత్తం ఎట్ల పెట్టంటది చెప్పండి?
మీరు తోమపోయదండి మీ పిల్లలు తీసు
మా పిల్లలు రోజు స్కూల్కె పోతారండి, తీర్థరెమో గని రోజ్ స్కూల్కే పోతారు ఇగ వాళ్ళు, వాళ్ళు నెట్లి ఆ
ఇయాలా సండే కదా మీకు తీస్తా అంటే పెట్టు కదా.
ఇగ చూత్తం అండి ఇగ ఇప్పుడు పెడతాం సాయంత్రం పూట పెట్టొచ్చా అండి? పెడతమిగా
ముగ్గురు పిల్ల
హలో
పిల్లలు ఉన్నరు మీరు తోమి పెట్టండి ఇగ.
పెడతా మా ఇంటి పక్కన ఒక అక్కకుంటది, వాళ్ళ పిల్లలు గుడ ఉన్నరు, వాళ్ళు గుడా ఒక చెయ్యి త అండి మాకు ఒక తాత ఉన్నడు ఒక చిన్న తాత, మా చిన్న తాత మేము అం అందరం కలిసి ఇగ పెడతం చెట్లలను పెట్టి ఆడ నాటి, పదును తీసి, ఇయేనండి మా పను లండిగా
ఆ అన్ని తీసుకొచ్చినయి అన్ని పెట్టండి ఇగ
ఆ
అన్ని తీసుకొచ్చినయి అన్ని పెట్టండిగ
ఇంగ బెట్టి ఈ రోజు ఇదే పనుల మీద ఉంటమండి మేము, నాలుగైతాంది టైము.
ఆ
అం ఇప్పుడు ఈ మధ్యనే నేను మిషన్ నేర్చుకుందాం అని ట్రై చేత్తనండి.
వచ్చిందా అండి మరి?
పోత్తలేదండి డబల్ కుట్లూ ఇయల పొద్దున్ దాంక నేర్స్ కోవాలే ఎట్ల అన్న నేర్స్ కొనన్ నన్నే కొత్త కొత్త డ్రెసూల్ అన్నీ దిషి డర్రల్కుట్లు ఎస్కున్నానుండి. ఇగా ఆటో ఇటో రెండు రెండు డ్రెస్సులు కుట్టినండి మీ ఎన్నీ ఉమ్ ఒకటింటికి మొదల్ వెట్ ఇకట రొండున్నర అయిందటా ఆ రోండు డ్రెస్సులు కుట్టడానీకే
అయిపోయినాయండి మరి రొండు డ్రెస్సులు
ఆ కుట్టినండి. ప్రాక్టీస్ అయిన వాళ్ళు టక్క టక్క కుడ్తారండి మనక్ అట్లాగా ట్లేదు నాకు నెమ్మాదిగా ఆకుంట ఆకుంటా గుట్టల్సత్తంది అండి
తొక్కడం అచ్చిందా అండి.
ఆ ఒచ్చిందండి జర కొంచెం ఒచ్చింది కొద్దిలా
ఇగ చిన్నగా ట్రై జెయండి ఫస్ట్ చిన్నగా ట్రై జెయండి ఒస్తది రోజు కొంచెం
చూస్తానండి అయితే ఈ మిషన్ వాళ్ళు ఏం జేస్తున్నారు అంటే ఊళ్ళలో నేర్పోతానంటే నేర్పాతలేరండి వాళ్ళూ ఎందుకో మారిగా బైటిక్ వెళ్తే మాత్రం ఫుల్ ఫుల్లు రేట్లు ఎప్తారూ ఆ రేట్లకు బైపడీ నేర్చ్ కోలేక ఉంటుంటాన్నాం అండి, ప్రభుత్వం బెట్టాలండి ఇట్లా మనకు నేర్పడానికి
ఉమ్ మనదా ఊళ్ళల్లో బెట్టట్లేదు గదా
ఆ
మీరు బైట వొయ్ నేర్చుకుంటారా అండి మరి
నేర్చుకుందాం అంటే ఫుల్లు ఫుల్లు పైసలే అండి ఎవరు బెడ్తారండి ఆ పైసలు
అ మీ ఇంటి దగ్గర ఎవరన్నా నేర్ప్తారా
వాళ్ళు నేర్పట్లేరండి వాళ్ళు ఎందుకు నేర్పట్లేరో ఆ నేర్పట్లేరు పోతే మాకు రాదు మాకు రాదు అం అంటున్నారని ఎందుకో కూడా తెలియట్లేదు నాకు
మరి మీరు ఎట్లా నేర్సుకుంటారండి మరే
ఇగ ఏం జేత్తవండి యూట్యూబ్లో అళ్ళనో ఇళ్ళనో చూసి నేర్స్కోవాలి గానీ ఇ స్కుంటాం లేదో గూడా నమ్మకం లేదండి.
ఉమ్ పనికొత్తరా అండి మరి కల్పు తీయ్యడానిగినీక
పోవాలండి ఇగ అదే పని అయితట్టుంది.
మిషిన్ రాకుంటే ఇగా పోవాలండి అట్టే
పోతావండి ఇగా
ఉ నాటెయడం గినిక ఒచ్చా అండి మీకు
రాదండి ఇగ నేర్చుకోవాలే
నేర్చుకోవాలండి ఇగ
మీక్ ఒచ్చా అండి నాట్ ఎయడం
ఆ ఒచ్చండి
అన్ని పర్ఫెక్ట్గా ఒచ్చా
అన్ని పర్ఫెక్ట్గా ఒచ్చు
మీర్ ఎళ్తారా బైటె
ఆ వెళ్తామండి.
నేన్ గూడా ఎళ్దాం అంత ఏ ఎల్దడేమో ఈ సంవ్సరం
ఊ ఈ సంవ్సరం ఎల్దర్ అనుకుంటా రాండి ఉ
పెళ్ళైనంక చూత్తనండి అది ఎట్లుంటందో మరి ఇగ
ఉ మిషిన్ రాకుంటే వెళ్తారా అండి
ఆ మిషిన్ వచ్చిన రాకున్నా వెళ్ళానండి నాకు అవన్నీ చేతకావు ఏంలేదండి నాకు చా రా ఎందుకు అండి
ఆ అ అ
ఎందుకండి
సర్లే అయిందిగా టైమ్
హలో